హలో గుడ్ ఈవినింగ్ బాగున్నార మీరు
ఆ బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు
ఫైన్ మేడం అంత మీరు
గూడ అండి తిన్నారా అండి
ఆ ఇంక ఇప్పుడు వన్కే అయిపోయింది లంచ్ ఇంక నెక్స్ట్ టూ అవర్స్ అయితే డిన్నరే మీరు
నేను ఇప్పుడే అంటే నేను కంప్లీట్ చేశానండి
ఆ
త్రీ కే కంప్లీట్ చేసానండి
త్రి నేను ఇప్పుడు ఇంకా టీ తాగాలేం టీ తాగలే ఆ మేడం
స్నాక్స్ కూడ ఏం తినలేదా అండి
ఓ ఆ ఈ స్నాక్స్ గీక్సు మనకి ఏం పడ మేడం ఒక ఉల్లికి ఒక చాయ ఒక్కటి తాగుత అంతే మీరు స్నాక్స్ గిట్ల తింటారా
ఆ అండి స్నాక్స్ అంటే లైక్ మిర్చి లేకపోతే పకోడా అట్లా ఏమన్నా ఒక స్నాక్స్ ఉంటార అండి
మిర్చి తింటార మేడం మిర్చి తింటే అది కడుపులంతా మంటమ్మండదా
లేదండి నా ఫేవరేట్ అండి అది ఆ
అంట మిక్చ తింటే అంత కడుపుల అమ్మంట మళ్ీ ఎండాకాలం కాబట్టి కొంచెం ఏదో స్టర్బెన్స్ ఉంటుంది కదా
హు అవును
మీ ఫేవరెట్ కర్రీ ఏంటి మేడం
ఆ ఫేవరెట్ కర్రీ వచ్చేసేసి ఎగ్గు చీ అండి
ఎగ్బుజ్జి
ఎగ్ బుజ్జి ఆ కర్రీ ఎ అండి ఎగ్ బుజ్జి
అంటే మేడం
అంటే మీరు ఎగ్పోడం అంటారు ఐడియా ఉందా
ఆ
ఎగ్ ఉత్తి ఎగ్గే ఆనియన్స్ లో రోస్ట్ చేస్తాడు ఎగ్ ఫ్రై టైప్
ఆ
దాన్ని ఎగ్బుర్జీ అంటాం మేము
ఆహ ఐడియా ఉందా మేడంమ్ ఎలా చేయాలనేది
ఆ ఉందండి ఆహా ఆనియన్స్ ఒక ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ ఎగ్స్ అనుకోండి
ఆ ఫైవ్ ఫైవ్ ఫైవ్ సిక్స్ ఎగ్స్ తీ
ఆ మాయాక్సిమం కావాలండి ఎగ్ బుజ్జికి ఒక ఫైవ్ సిక్స్ ఎగ్సే కావాలి
తర్వాత
ఆ ఫైవ్ సిక్స్ ఎగ్స్ కి ఒక సిక్స్ సెవెన్ ఆనియన్స్ కట్ చేసుకోవాలండి ఈక్వల్ గా ఒక ఎగ్ కి ఒక ఆనియన్ మీడియం సైజ్వీ ఎట్లా అంటే చిన్న చిన్నగా ఏ ఆ స్ట్ర స్ట్రైట్ గా కట్ చేయకుండా చిన్ని చిన్నిగా ఉంటాయి కదా అలా చిన్న చిన్న సైజులు కట్ చేసుకోవచ్చు అంటున్నారా ఇంకా మంచిగా ఆ ఫ్రై చేయాలి డీప్ ఫ్రై రెండు పచ్చిమిర్చి ఒక ఐదరు పచ్చిమిర్చి తీసుకు రెడ్డుగా రౌండ్ గా కట్ చేయాలా
ఉ
రౌండ్ గా కట్ చేసేసి వాటిని ఉ కూడా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి ఆ ఒక ఆ ఒక టీ స్పూన్ అల్లం వేసుకోవాలి
ఓకే
అల్లం అల్లం పచ్చి పోయేదాకా ఆ వేంపుకోవాలి
హామ్
ఆ వేపుకొని వాటిని నీట్గా అందులో ఒక ఫైవ్ సిక్స్ ఎక్స్ కొట్ కోవాలి కొట్టేసేసి ఏం చేయాలంటే కొంచెం ఎగ్గు ఉడకంగానే అండి వాటిని కలిపేయాలన్నమాట ఇట్లా పొడం మనం ఆ మిక్స్ కొట్టేయాల పొట్చిట్
ఉహు
ఎగ్ కొట్టేసుకొని ఇంకా బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎగ్ బాగా మంచిగా రోస్ట్ అవ్వని ఇవ్వాలా ఫ్రై నీటిగా అందు అవి కొంచెం రోస్ట్ అయ్యేటప్పటికి పసుపేయ్యాలి పసు ఇంగా బాగా బీట్ అంటే బాగా కలుపుతా ఉండాలి వాటిని ఊరికే చిన్న చిన్న ఎగ్ అంతా చిన్న చిన్న అగాగా అయిపోవాలా
ఉ
చిన్నగాయిపోవా చిన్న చిన్న చిన్నగా అయిపోవాలండి ఎగ్ అంతా గుడా
ఎగ్గు చిన్నగా అయితదా
ఉ చిన్న చిన్నగా అయిపోవాలి
తర్వాత
అది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అట్లా బీట్ చేసుకోవాలి వాటి మీద మూతలు అవి ఇవి ఏం పెట్టొద్దు పెడితే వాటర్ అయిపోతుంది కరీ
అంటే ఓపెన్ గా పెట్టాలి
ఆ ఓపెన్ గానే పెట్టాలా ప్రతి వన్ మినిట్ కి కలుపుతా ఉండాలి దాన్ని బాగా
ఆహా ఏదైనా ఒక గంట తీసుకొని కలుపుతా ఉండాలన
ఆ కలుపుతా ఉండాలి
ఆ
బాగా గట్టిగా మీకు తీసుకోవాలండి
ఆ
మిక్స్ చేసేసుకుని ఇంకా
తమేమన్నా ప పెరుగు
ఆహా లేదు లేదు పెరిగే ఏయ్య మండి బుర్జి అది ఖర్రీ కాదండి ఆ దాని మీద నుంచి మంచిగా ఒక మసాలా జల్లుకుంటాం ఆ కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసేసుకొని మీడియం లో ఉండి కొత్తిమీరే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఫ్రై అయినిచ్చాక ఆఫ్ చేయచ్చు
ఓకే
ఉం అంతే అండి
అంతేనా మేడమ్
ఆ అంతే అండి ఇంకా ఫాస్ట్ గా అయిపోతుందండి కానీ బాగుంట రైస్ లోకే కానియండి లేకపోతే ఏదన్న చారు చేసుకొని దాంట్లోకి కాంబినేషన్ కానియండి అలా అంటే చాలా బాగుంటుందండి
మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పడుతదా
హా పడుతదండి హఫ్న్ అవర్ పడుతుంది
ఆ మనకు ఫేవరెట్ అంటే మనకు చికెన్ చికెన్ ఇష్టం మేడం చికెన్ కర్రీ బాగా తింట చికెన్ మటన్ రెండు కొంచెం బాగ ఇష్టం నాన్ వెజ్ ఈ రోజు వెజ్ అంటే ఇక అది సాంబార్ ఇగా అంతే మేడం వెజిలా వెజిలా ఇది ఒకటే సాంబార్ పపుచార్ ఒకటే మేడం చికెన్ మటన్ నాన్ వెజ్ ఉం మీరు తింటారా మేడం నాటు కూడా తింటారా మీరు
ఆ అ లేదండి నేను అంతా కూడా బాయిలర్ కోడి నాటు కోడి పెద్దగా న నచ్చ దన మాట
బాయిలర్ కోడి తింటారా
ఉం బాయిలర్ కోడి బాగ తింటానండి
ఎక్కువ ఇష్టమా అంటే ఎప్పుడొ ఒకసారిగా తినాలి కదా ఇంట్లో తెచ్చలి తప్పదంటా లేకపోతే ఇష్ట ఇష్టమేనా
బాగ తింటానండి బాయిలర్ కోడి బాగ తింటాను నాటు కోడి అస్సలు తినను అదే నా ఫేవరెట్ అన్నమాట
మరి ఇంతకుందు ఫేవరెట్ అంటే ఎదో బుజ్జి బర్జి అన్నారు గా మేడం
ఇంకా
థాంక్యూ మేడం
మీ ఫేవరెట్ స్పోర్ట్స్ ఏంటండి
స్పోర్ట్స్ ఫేవరెట్ అంటే క్రికెట్ ఎక్కువ ఇష్టం మేడం
ఎందుకనీ బాయ్స్ కి ఎక్కువ క్రికెట్ అంటేనే బాగ ఇష్టం అంటే జూడు క్రికెట్ అంటే చాలా మంది
ఏమున్నది మేడమ్ ఇప్పుడు ఇక ఈ జనరేషన్ లో ఇ క్రికెట్గా చూసి క్రికెట్ అంటే ఇష్టం క్రికెట్ ఆడి ఏం చెప్తారు ఇక క్రికెట్ కాకపోతే ఇంకేంమున్నాయి ఇంక బా ప్రిపరేషన్ంచిేది క్రికెట్ కదా మన ఇండియాలో కొంచెం ఇగ ఫేమస్ అంటే క్రికెట్ కదా ఫుట్బాల్ ఇ కబడ్డీ అంతా మనకైతే ఇష్టం ఉండదు హ
ఆ చాలా ఉంటాయి కదా అలా బ్యాడ్మింటన్
టెన్నిస్
హమ్ టెన్నిస్ ఇట్లా చాలా గేమ్స్ ఉంటాయి కదా అనేసేసి
ఉహు వాలిబాల్ ఆడతారా మేడమ్ మీరు
ఆ నేను వాలీబాల్ ఆడనండి త్రోబాల్ ఆడతా
త్రోబాల్ అంటే ఏంటి మేడమ్ ఇప్పుడు మన ఎట్లా అది నాకు తెలీదు మేడం త్రో బాలు అంటే క్యాచ్లు పట్టుకోవాలి అదేనా నెట్ పెట్టీ మధ్యలో క్యాచ్లు ఎతూరు కదా త్రో బాలు అంటే అందరు ఒక టీం కి ఎంత మంది ఆడతారు మేడం ఆ
స్కూల్ లెవెల్ లో ఆడనండి ఇప్పుడు గుర్తుకు లేదు అప్పుడు ఏదో అట్లా క్యాస్యువల్గా అ ఆడేదాన్నీ
అయ్యో అవునా ఐడియా లేదు మీకు
ఆ లేదండి
ఓకే పోనియండి ఇంకా ఏంటి మేడం
ఆ ఇంకేముందండీ రొటీన్ అంటే పనులన్నీ ఈవనింగ్ రొటీన్ సరిపోయాయ మీవి
ఓ రీల్స్ చూస్తారా మీరు మూవీస్ సినిమాలు
ఆమ్ స వినపడలేదండి మళ్ళీ ఒకసారి చెప్పరా
సినిమాలు మేడం సినిమాలు
ఆ నేను ఎక్కువగా మూవీస్ వాచ్ చేయ్యానండి మూవీస్ అంటే పెద్దగా నచ్చవు నాకు
మరి ఎక్కువ టీవీకి ఇట్లా చూడరా మీరు సీరియల్స్ చూస్తారా అయితే
ఆ లేదండి నేను ఏమైనా పె ఎక్కువగా సిరీస్ వాచ్ చేస్తాను సిరీసెస్
వెబ్ సిరీస్ ఆ
హామ్
నైట్ టైమ్ లో చూస్తారా లేకపోతే డే టైం లో పనంతా అయిపోయినాక చూస్తారా
ఇలా నాకు ఎప్పుడు ఖాళీ టైం దొరికితే అప్పుడు చూస్తానే ఉంటాను అండి బోర్ కొట్టినప్పుడల్లా హమ్
ఉహు అవునా కలర్ ఏంటి ఇష్టం మేడం ఫేవరెట్ కర్రి
ఫేవరేట్ కర్రి వచ్చేసేసి ఇదాండి ఎగ్ బుర్జియా బాగా ఇష్టం
ఉహు సారీ ఫేవరెట్ కలర్ అనబోయి కర్రి అన్నా
కలర్ అండి
హు
డార్క్ బ్లూ రాయల్ బ్లూ అంటే బాగా ఇష్టం
ఆ
రాయల్ బ్లూ
రాయల్ బ్లూ ఆ
అ
ఇంకా ఫ్రూట్స్ ఇట్లా ఎక్కువ ఏమి ఇష్టాం మేడమ్ ఫ్రూట్స్ గ్రేప్సు మ్యాంగోసు టమాటాలు ఇవి ఉంటాయి
మస్క్ మెలన్ అంటే బాగా ఇష్టం అండి
మస్త ఏంటది మేడం
మస్క్ మెలన్
ఆహా అది ఒకటేనా
ఆ అద అది బట్ మలూన్ ఆపిల్ బాగా తింట
ఓకే మేడం
ఓకే అండి